ఇషూ
ఆ బావున్నావా
అవ్నని నువ్వెలా ఉన్నావ్
బాగున్నానే భోన్చేసావా ఏమి లేదు భోన్చేసావా
ఇంకా లేదే
లేట్
లేదు ఇంకా డిన్నర్ చేయలేదు
ఓహో అందరు బాగున్నార్ అయితే ఆ తినేసాను ఇప్పుడే
అందరు బానే ఉన్నారు
అయితే మొన్న శివరాత్రి ఎలా అయింది
శివరాత్రి పర్వాలేదు నాట్ గుడ్ బట్ ఓకే
ఆహా గుడికి వేళ్లావా
హు వెళ్ళాను మార్నింగ్ లేచి గుడికి వేళ్ళాను
హ్మ్
ఇంకా నువ్వెలా సెలబ్రేట్ చేసుకున్నావ్
లేదు నేను వెళ్లేదు గుడికి మేం వెళ్ళకూడదు కదా
అదేలే ఏముందే మార్నింగ్ లేచి గుడికెళ్ళాను ఇంకెలాగూ ఇవన్నీ అంటే న్యూ డ్రెస్ అన్ని మాములే తరువాత ఫాస్టింగ్ అయితే నేను లేను ఇంక జస్ట్ మామూలుగా దేవుడికి పూజ చేసుకొని టిఫిన్ చేసి ఆ నైట్ కి లింగాష్టకం అది చదువ్ కోని ఉండగలిగినంతసేపు జాగరం ఉండి తర్వాత పడుకున్నాం అంతే
ఓహో అయితే బాగా జరిగింది అన్నమాట శివరాత్రి మీకు
హా బానే జరిగింది
హుమ్ మాకేమీ లేదు హుమ్ హు అమ్మ వాళ్ళు బాగున్నారా
అందరు బానే ఉన్నారు మీ ఇంట్లో అందరు బాగున్నారా అమ్మ వాళ్ళ కాల్ చేయలేదు
నువ్వు చేయలేదా
లేదు కొంచెం బిజీగా ఉండి
ఓహో ఎలాసాగుతుంది లైఫ్
లైఫ్ అంతా బానే ఉంది ఐషు
హుమ్ హు
లైఫ్ ఎలా సాగుతుంది ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తున్నావని నువ్వే చెప్పాలి ఎందుకంటే న్యూ మామ్ కదా
ర రోజు సేమ్
హుమ్ ఇంకేంటి మరి విశేషాలు
చెప్పాలి ఈ మధ్య ఏమైనా స్పెషల్స్ తయారు చేసవ వంటలు
ఉ ఈ మధ్య అంటే ఏం చేయలేదు ఐషు చేసుకుంటే ఏముంటది బిర్యానినే బిర్యాని చేసుకుంటాం లేకపోతే హైదరాబాద్ బిర్యాని ఫేమస్ కదా రెస్టారెంట్ కి వెళ్లి తినేసి వస్తాం రావడమే
ఆహా ఎగ్ బిర్యానీ వచ్చా నీకు
హ ఎగ్ బిర్యానియా వచ్చు ఐషు ఏదో అలా వచ్చు వచ్చు
మా హస్బెండ్ చేయమంటున్నారు ఎగ్ బిర్యానీ
అవునా
తను నీస్ తినరుగాని ఎగ్ బిర్యానీ చేయమంటున్నారు ట్రై చేస్తారంట నేను చేస్తే
ఓ యూ వర్ ఏ గుడ్ ఎక్స్పర్ట్ నువ్వు మంచి ఎక్స్పర్ట్ కదా చేయి ఎందుకు లేటు
అదే యూట్యూబ్ లో చూసి చేయాలి
ఉగాది ఫెస్టివల్ కి డ్రెస్ తీసుకున్నావా
లేదు ఇంకా తీసుకుందాం టైం ఉంది కదా
ఈ మధ్య ట్రెండింగ్ డ్రెస్సెస్ ఏమొచ్చాయా ఐషు
ఉమ్ ట్రెండింగ్ డ్రెస్సెస్ అంటే ఏమో నేను కూడా ఈ మధ్య షాపింగ్ వెళ్లేదు
అవునా నేను కూడా తీసుకోలేదు
ఎప్పుడు తీసుకుంటావ అయితే
నెక్స్ట్ థర్స్డే వెళ్దాం అనుకుంటున్నాని
ఆహో మేం తీసుకుందాం టైం ఎధి
ఉగాధి నైన్టీన్త్
నైన్టీనా ఓహో దగ్గరికి వస్తుంది ఇంకేంటి
అవును
నే నేను డ్రెస్ తీసుకుంటాను శారీ తీసుకోని శారీ స
అవునా అవునా ఇప్పుడు న్యూ న్యూ మెంబర్ కూడా యాడ్ అయ్యారు కదా తనకు కూడా తీసుకోవాలి కదా
అవును
కంఫర్ట్ అయినా ఇప్పుడు మరి శారీ తీసుకోవడానికి కూడా అవదు వేసుకోలేం కదా
అదేలే ఏంటి ఈరోజు స్పెషల్సు
నాకేమింటది స్పెషల్స్ మా అమ్మ మినపొడియాలు వాటర్ లాగా కర్రీ వండింది ఆ వాటర్ ని కోరలాగ వేసుకున్నాను
అవునా జాగ్రత్తగా ఉండు అయిషు
ఆ జాగ్రత్తగానే ఉంటున్నాను అవి ఇవి ఏం తినట్లే
అదేలేే ఇంటికి ఎప్పుడు వెళ్ళిపోతున్నావ
మండే
ఉమ్ ఫస్ట్ టైం బేబీని తీస్కొని ఇంట్లో అడుగు పెడుతున్నావయితే?
అవునవును.
ఉమ్ ఇంకేటి ఐషు విశేషాలు ఉగాది ప్లాన్స్ ఏం లేవా?
ప్లాన్స్ ఏముంటాయి పూజ్ చేసుకోవడం అంతే కొత్త డ్రెస్ వేసుకొని పూజ వేసుకొని పులి హోర వండుకొని పులిహార్ నేన్ తినకూడదు కదా
అదే ఉగాది పచ్చడి కూడా తిన కూడదేమో?
ఆ పులుపు కలుస్తది కదా తినకూడదు. వాళ్మటుకు వాళ్ చేసుకొని తినేస్తారు వాలే
ఉగాది పచ్చడి కూడా తినకూడదేమో కదా
ఉమ్ తినకూడదు పులుపు
అవునా
ఉమ్ మనకి ఇంకో మూడు నెలల వరకు తాలింపులే తాలింపన్నా అదే
ఉహ్మ్ ఇది కూడా ఒక ఇది కూడా ఒక మంచి మెమరబుల్ మూమెంట్ కదా
ఆ అది నిజమేలే
ఉమ్
నీకోసం ఇలా తాలింపన్నాలు తిన్నాను అని చెప్పొచ్చు బేబీకి పెద్దయ్యాక.
అసలు ఇది చాలా తక్కువ కదా అసలు నువ్వు పెయిన్స్ ఇవన్నిట్తో పోలిస్తే ఇది చాలా తక్కువ కదా
ఉమ్మ్
ఇంకేంటి
ఇంకేంటి టైం పాస్ అవుతుంది బానే
అలాగే పర్వాలేదు
ఉమ్మ్
ఉమ్
ఈ మధ్య మూవీకి ఏళ్లలేదా?
మూవీ కంటే ఈ మధ్య ఏం ఎళ్ళలేదు.
ఆహా ఏంటి అంటున్నావ్
రేపు ఏంటి ప్లాన్స్ మరి రేపు మీ మ్యారేజ్ యానివర్సరీ కదా?
ఏముంది అలా రెడీ అయ్యి గుడికేళ్లేసి ఏబే బేగొచ్చేయడమే పాపలేచిపోద్ది కదా పడుకోబెట్టిసి ఎల్ పోవడమే గుడికి
అవునా
ఎక్కడికి లేదు మజ్జిగరం గుడికెల్సి వచ్చేస్తం అంతే
పాప బార్సాలా ఎలా చేద్దాం అనుకుంటున్నావ్.
ఏమోనే ఇంకేం ప్లాన్ చేయలేదు థార్డ్ మంత్ లో కదా ఇంక వన్ మంతే కంప్లీట్ అవ్వలేదు.
అవ్
ఉమ్
అదేలేే ఇంకేంటి మరి
ఇంకేంటి చెప్పాలి నువ్వే
ఏం ఉంది రో ఇంక లేదు ఐషూ ఎయిట్ ఎయిట్ థట్టీ అలా అవుతుంది
ఓహో
ఉమ్మ్
డిన్నర్ కి ఏం ప్రిపేర్ చేస్తన్వ్?
డిన్నర్ కా బెండకాయ్ ఫ్రై, రసం, అన్నం.
ఆహా ఆఫ్టర్నూన్ ఎంవండావు.
ఆఫ్టర్నూన్ బెండకాయ్ ఫ్రైయే ఇప్పుడు గుడా ఉంది.
ఆహా రెండు పూటలకి వొండేసావనమాట పన్లేదు మరి.
మోస్ స్లీ కర్రీ ఒకసారి వొండితే ఇద్ రెండు పూట్లకి సరిపోద్ది.
ఆహా అలాగే బెస్ట్ లే. వండుకొని ఉంటాం హ్మ్
ఇంకేంటి విశేషాలు?
చెప్పాలి నువ్వే మీ అత్తమ్మా యే ఫోన్ చే
ఆహ్ అత్తమ్మ వాళ్ళు ఫోన్ చేశారు. అంత్ అంతా బానే ఉందంట. అందరు బానే ఉన్నారు.
హుహ్ ఎప్పుడు ఎల్తరైతే మీరు?
ఆ ఈ మంత్ కొంచెం పనుంది వస్తే థర్టీ ఫస్ట్ నా బయలుదే రి ఫస్ట్ కి వద్దాము అనుకుం వద్దాం అనుకుంటున్నాను. ఇంకేంటి విశేషాలు?
ఎప్పుడు
ఆ తెలీదు థ ఫస్ట్ కి వెళ్దాం అనుకుంటున్నాను. ఐషు ఎందుకు నీ వాయిస్ వినిపించలేదు గ్యాప్ వచ్చింది.
అవును నాకు కూడా వినిపించలేదు.
అంటే సిగ్నల్ ప్రాబ్లం ఏమో.
ఉంటది మేబీ. ఎప్పుడు వెళ్తరు అయితే మీరు మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడా?
ఆ అవును.
హుహ్
ఇంకేంటి?
చెప్పాలి. చెల్లి చెల్లలు పిల్లలు బావుం
ఆ అంతా బానే ఉన్నారు ప్రస్తుతానికి.
ఫోన్ చేసారా?
ఆ చేసింది, మాట్లాడింది వాళ్ళు కూడా అంత బావున్నారంటా.
ఆహా
హ్ అవును ఈ మధ్య ఇరాన్ కి, ఇజ్రాయిల్ కి వార్ జరుగుతుంది న్యూస్ ఫాలో అవుతున్నావా.
అవునవును.
అదే
న్యూస్ ఏం ఫాలో అవట్లేదా ఇందాకే యూట్యూబ్లో వీడియో చూశాను.
అదే
తమ్ముడు చూస్తుంటే నేను కూడా చూసా. ఎంతో ఎంతమంది చనిపోయారంట కదా.
మనకి గ్యాస్ ట్రాన్స్ఫర్ అయి అయ్యే అది సముద్ర మార్గం కూడా ఆపేస్తారు అని అన్నట్టు సమాచారం వచ్ చ్చింది.
అవునా అయితే గ్యాస్ రేట్లు పెరిగిపోతయి.
అదేలే
హ్ ఇప్పుడే ఎక్కువ రేట్ ఉంది ఇంకా పెరిగిపోతే ఇంకా కొనలేమా ఆటిల్ని కర్లు కొనుక్కడమే
బ్లాక్ లో కొనుక్కోవాల్సింది
మ్మ్ అందికే ఈ మధ్య గ్యాస్ ఇవ్వట్లేదు కదా మంత్లీ ఒకటే ఇస్తున్నారు
అవును అది వార్ స్టార్ట్ అవ్వక ముందు నుంచే ఆ రూల్ వచ్చింది కానీ మరి ఇప్పుడు పూర్తిగా మరి సముద్ర మార్గం క్లోజ్ అయిపోతే ఇంకా మనకి వేరే ఆప్షన్ ఏం లేదు బ్లాక్ లో కొనుక్కోవడమేనేమో
అవునవును బ్లాక్ దొరుకుతదా లేదా బ్లాక్ లైనా
చూడాలి
హామ్
ఇంకేంటి ఐషు
చెప్పాలి అయితే వంట మరి ఏం లేదు అన్న వండేడు ఏమేనా
అంతే ఓన్లీ రైస్ చేయడమే
వేడి వేడిగా వండుకుంటారు రాత్రికి
అంతే వేడి వేడిగా వేడిగా ఉంటే అది
ఆ నాది డిన్నర్ అయి పడుక ఎర్లీగ పడుక
నువ్వు అర్లీగా అర్లీగా తినేస్తావ్ కదా
మ్మ్